హలో నమస్కారం అండీ బా బావున్నండి మీరు బావున్నారా అండి
బావున్నామండి ఏం చేస్తున్నరాండి
ఏం లేదు అండి ఖాళీగా ఉన్నాం మీరు ఏం చెస్తున్నారండి
మేమా అండి ఏం లేదండి ఇలానే ఖాళీగా ఉన్నాం తిన్నారా అండి
ఆ నేను తిన్నాను మీరు తిన్నారా అండీ ఇంకా చెప్పండి
ఫుడ్ లా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఇష్టం ఆ అండి మీకు
ఆ నాకు ఫుడ్స్ లలో బిర్యానీ ఇంకోటి ఎల్లో రైస్ లైక్ పోపన్నం అంటారు కదా అది ఇవి రెండు చాలా ఇష్టం కిచిడి రైస్ ఇష్టం అండి
ఓకే మీకు ప్రిపేర్ చేయడం వచ్చా అండి ఫుడ్
నాకు చెయ్యడం పోపన్నం చేయడం వచ్చు బగారా రైస్ రీసెంట్ ఒక్కసారి ట్రై చేసా సజెషన్స్ ఇస్తుంటే ఆ... ఇంకొకటి కిచిడి అయితే ఎప్పుడు చేయలేదండి నేను మత్ ఒక్కోసారి హె హెల్ప్ చేస్తుందా మా అమ్మకి
మంచిది చాలా మంచి ఆలోచన చెయడం కూడా నేర్చు పొండి మీ మమ్మీ తో నే హెల్ప్ నార మీరు మీ మమ్మీ కి హెల్ప్ అవ్వండి తిన్నారా మీరు లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు పడుకోడం లేదా ఇకా మీరు
ఆ పడుకోడానికె చూస్తున్నా కానీ నేను ఇవాళ మా గో ఫ్యామిలీ ట్రిప్ ఉందండి సో అలా ట్రిప్ కింకి వచ్చాం రైల్వే స్టేషన్ లో ఉన్నా అండి నేను
చేసారా అండి
అంటే ట్రైన్
ఓ మీర్ ట్రె లీవ్ లో ఉన్నారా మేము గూడా ఫ్యామిలీ తోని ట్రావెలింగ్ కండి వావ్ వాటే కోయి చాలా అరుదేనా ఆ సన్నివేశం ఇది మీరు కూడా ట్రావెలింగ్ లో ఉన్నారు మేము కూడా ట్రావెలింగ్ ఇలా ఉన్నం
వావ్ కోయిన్సిడెన్స్ కదా అండి
మ్మ్
ఇంకా చెప్పం మేము అజ్మీర్ కెల్తున్నాం అండి
ఓ మేము రాజస్థాన్ ఎళ్తున్నాం అండి
రాజస్థాన్ కి ఏం అంటే ఏ ప్లేస్ చూడనికి ఎళ్తున్నారండి మీరు
ఎళ్తున్నాం అండి
దేవుణి చూడ్డానికి వెళ్తున్నాండి ఆ కోట గురించి ఏం తె అండి మీకు
ఉదయపూర్ కోట అంటే చాలా రాజస్థాన్ లో ఫేమస్ కోట అండి అప్పట్లో రాజులు ఆ కోట న నించి అది చాలా ఎత్తులో ఉంటది అనమాట ఆ కోట పైనుంచి చూస్తే మొత్తం రాజ్యమంతా కనిపించేదన్నమాట మన మనకు భారతదేశంలో ప్రాతన కోటలలో ఇడు కోట అనేది చాలా పే చాలా ప్రాధీనం అదేండి ఉదయపూర్ కోటనే ఎందుర ఎడారి
ఓ ఎడారి ప్రాంతము
సరేడాది తెలుసు కదండీ మీకు మన మన తెలం మన ఇండియాలో ఏడారీ ప్రాంతం అనేది అది ఒక్కటే కదా అండి ఎడారి ప్రాంత తం కూడా ఉన్నాడు ఇక్కడ మరి ఎందుకు వచ్చింది
ఇంకా అండి ఇంకా ఏం ఫేమస్ ఉన్నయి
అక్కడ అక్కడ ఫేమస్ వచ్చేసరికి జయపూర్ కోట ఉంది అండ్ ఒకటి వైట్ స్నో ఫాల్ అనే ఒకటి ఉంటదండి వైట్ సాండ్ తోని బ్లూ వాటర్ తోనీ దానీ పేరు ఏమి వున్నదండి ఐడియా వస్తలే అది ఒకటి ఫేమస్
ఆ నేను విన్ చూసా అండి రీల్ లో దాని గురించి మేము అక్కడికి కూడా వెళ్దామని అనుకున్నాం కానీ ఏమైతదో చూడాలి దర్గా విజిటింగ్ అయిపోయిన తర్వాత చూడాలి అండి
అయితే అక్కడ మన ఏమంటారు మన బొగ్గు స వియాగ్రహం జరిగింది కదా అండి దాన్ని మార్చే ఆ అక్కడ నుంచిలే మొదలైందండి మనకి అ అ మన గాంధీ తాత గారు అక్కడ వాళ్ళే కదండి గుజరాత్ వాళ్ళే కదా ఆ అక్కడ నుండి మంచి రాజస్తాను కదా మనం వెంటనే మనం మాట్లాడే గుజరాత్
ఇంకా అండి
చెప్పాలి మీరేం చేస్తున్నారు
ఇంకా మీకు ఇష్టమైన ఫుడ్ ఏముందండి
నాకు ఇష్టమైన ఫుడ్ వచ్చేసరికి నాకు వెజిటే అంటే నాకు నార్మల్ గా చికెన్ బిర్యానీస్ అనీ మీ అందరు కామన్ గా అంటారు నాకు ఎ ఎగ్ ఆనియన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి ఎగ్ ఆనియన్ ఇట్స్ ఆనియన్ ఇట్స్ మై ఫేవరెట్ డిష్
ఎగ్ ఆనియన్
ఆ అది చాలా ఇ చాలా ఇష్టం అది మకు ఫేవరెట్ ఫుడ్ అనమాట సాఫ్ట్ అండ్ స్వీట్ ఫుడ్
ఆ మీకు అది ఎగ్ రైఎగ్ ఆమ్లెట్ ఉంటది కదా
ఉమ్ ఎగ్గు
ఒకే ఆనియన్ ఎగ్గు ఆ ఒకే అండి ఎవరి చే క్ మీద మీకు ఎక్కువ ఇష్టం అంటే ఎవరు కుక్ చేస్తే మీకు ఇష్టంగా తింటారు
మాయమ్మ అమ్మా అమ్మా అమ్మా అమ్మా బయంటది అమ్మ తర్వాత మా పెద్ద పిన్ని
ఆ పెద్ద పిన్ని
అమ్మ తర్వాత పెద్ద పిన్ని బాగా చేస్తారు వీళ్లు ఇద్దరు
ఆహా మీ పెద్ద పిన్నిలో మీకు నచ్చిన రెండు అంశాలు చెప్పండి
తను నచ్చిన అంశం అండి తన కుకింగ్ మాత్రం ఒకటో చేస్తుంద అండి ఇంకా వచ్చేసరికే తన ఫీల్డ్ అంటే ఇష్టం అండి టీచింగ్ ఫీల్డ్
ఓకే అవును మీరేం చేస్తున్నారండి
ఇలాంటి ఇష్టం ఉన్నావండి
టీచింగ్ ఫీల్డ్ లో ఓకే టీచింగ్ ఫీల్డ్ ఎందుకు తీసుకున్నారండి మీరు
ఉమ్
అంటే టీచింగ్ ఫీల్డ్ తీసుకోడానికి ఆ ఇది కారణం ఉంది దీని వల్ల నేను టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళిన అని ఉంటది కదా
ఆ చిన్నప్పుడు కు కవిత మేడం అని ఒక ఉండే మేడం చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఆ మేడం దగ్గరకి అందరు చాలా క్లోజ్ గా అంటే చాలా దగ్గర తీసుకున్నది అన్నమాట ఆ మేడం మేము కూడా అందరి దగ్గరక్ కుండేద మేడం మాకు అన్నీ విధాలుగా చెప్పేది ప్రతి ఒక్కటిని ఏ చెప్పేది చ దగ్గరే క్లోజ్గా తీసుకు అంటే టీచింగ్ ఫీల్డ్ లో ఎంత బాగుంటది రెస్పెక్ట్ ఉంటది అందరు నా దగ్గరకి వస్తారు
సో తన ఇన్స్పిరేషన్ ని తీసుకోండి
యా తన ఇన్స్పిరేషన్ తీసుకొని టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాం అండ్ మా స్కూల్ టీచర్స్ మెయిన్ రీజన్ ఇంకా
ఓకే మీ స్కూల్ టీచర్స్లలో మీకు ఫేవరెట్ ఎవరెవరండి
మాకు నాకు ఫేవరెట్ అనేవాళ్ళండి ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి నా టీచర్స్లలో ఫోర్ ఫైవ్ మెంబర్స్ లలో ఒక టీచర్ చ్చేసి సందర్ సార్ రాజమంది సార్ ఉమ్ అండ్ వసుధ సార్ సార్ రాఘవేందర్ సార్ రవీందర్ సార్ ఫిజిక్స్ చెప్పేది వసుంధ సార్ ఎ స వసుంధ సార్ ఫిజిక్స్ చెప్పేది రవీంద్ర సార్ కెమిస్ ట్రై చెప్పేది ఆ రాఘవేంద్ర సార్ ఇందు చెప్పేది అండ్ చంద్రయ్య సార్ అని తెలుగు చెప్ పెదు ఇలా చాలా
అందరు బాయ్స్ అందరు టీచర్స్ గర్ల్స్ మ్యాడమ్స్ ఎవరు ఇష్టం లేరా
ఆ ఉండే మేడంమ్ మాకు సిక్స్త్ క్లాస్ లో రేకా టీచర్ వచ్చేది చాలా బాగా మాట్లాడేది మేడం తర్వాత పద్మావతి మేడం అన్ని బయోసైన్స్ చెప్పేది మాకు ఎయిత్ క్లాస్ లో ఆ మేడం కూడా బాగా మాట్లాడేది ఇంగా మా టెన్త్ కోచ్చేసరికి కందారు టీచర్స్ బాయ్స్ టీచర్స్ వచ్చారు ఎవరి గర్ల్ టీచర్స్ లేకుండే మాకు మెడమ్స్ లేగంలో
ఇంకా అండి
ఉమ్ ఇంకా వీళ్ళందరి ముందు నేను ట్రైనింగ్కి వెళ్తుంటే వాళ్ళు ఆ ఫీలింగ్ కూడా చాలా బ్రా అందరికి నా అత్తను పనిచేయంది ఈ మే మా స్టూడెంట్ నాతోను మాతోను ట్రైనింగ్ తీసుకుంటుంది మా దగ్గర మీరు వర్క్ చేశారని ప్రతి ఒక్కరికి
మీ టీ మీ టీచర్స్ వాళ్ళ డాటర్స్ ఆ సన్స్ ఎప్పుడైనా మీ టీచింగ్ లోకి వచ్చారా అంటే మీకు స్టూడెంట్ లా వచ్చా
వచ్చారండి చాలా వచ్చారు చాలా మంది వచ్చారు శ్యామ్ సార్ అని మాకు ఇంటర్మీడియట్ సార్ అండేది వాళ్ళిద్దరు పిల్లలకి నేను టీచింగ్ చెప్పేదాన్ని
అవునా అండి ఆ